గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ అమ్మా
ఎలా ఉన్నారు మేడం బాగున్నారా
బాగున్నం అండి మీరు బాగున్నార
హలో
మేం బాగున్నమండి మీరు బాగున్నారా
ఆ బాగున్నాను మేడం
ఏం జేస్తున్నరు
మేడం
ఆ చెప్పండి
రీసౌండ్ వస్తుంది మేడం ఏదో
నాకు క్లియర్గానే ఉంది సార్
ఓకే మేడం ఈ రోజు వాతావరణం గురించి మాట్లాడుకుందాం మేడం
సరే అండి
అక్కడ బాగా ఎండ ఉందా ఈరోజు బాగా వేడి ఉందా మేడం
లేదండి ఇవాళ చాన చల్లగా ఉంది చల్లటి గాలి వస్తుంది ఉం మళ్ళీ మార్నింగ్ వర్షం కూడా పడ్డది అంటే చినుకులు చినుకులు వాన పడ్డది అదండి
ఆ ఇక్కడ కూడా మా మా మా దగ్గర కూడా అంతే మేడం మబ్బు వాతావరణం ఉంది చల్లగా ఉంది మీరు అన్నట్టే ఇక్కడ కూడా చినుకలు పడుతున్నయి
అవునండి ఎందుకండి ఈ మార్పు
అంటే సడన్ గా మరి ఇది వాతావరణంలో మార్పోచ్చిందిన్నమాట ఒకేసారి ఈ మార్చి లో ఉష్ణోగ్రత పెరిగింది కదా తటాలన పెరిగే వరకు కు
హ
అక్కడ వాయుగుండం తిరిగినట్టుంది రెండు మూడు రోజులు తేలికపాటి వర్షాలు వస్తున్నట్టు వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనా ఉమ్మడి ఆదిలాబాద్
ఆఁ
ఉన్న మిగిలిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ జిల్లాలలో పడే అవ కాశం ఉందని వార్తలో తెలుసుకున్నాను. అంటే నాకు తెలిసి అటు వరంగల్ ఆ కరీంనగర్ అటు హైదరాబాద్ ఆ వైపు కూడ వస్తున్నదో మరి ఎట్ననో తెలియదు
అవును ఏమోనండి అ ది కూడ క్లారిటీ లేదు కానీ ఇవాళ మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి కాదండి నిన్నటి నిన్న మార్నింగ్ నుంచి చల్లగానే ఉంది వెదర్ కనీ నిన్న ఇంత చల్లగా లేకుండే అండి, నిన్న కొంచెం ఎండ కూడ కొట్టింది. కనీ ఇవాళ చాన చల్లగ ఉందండి.
ఆ కూలే ఉంది.
అవునండి వర్షం పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనుకుంటా అండి
ఆఁ ఈ ఈ ఇప్పుడు వచ్చే వర్షాల వల్ల ఏమైనా లాభం గాని నష్టం గానీ ఉందా మేడం?
ఆ లాభం అంటే కొందరు పంటలు వేసిన వాళ్ళకి మంచిగనే లాభం వస్తదండి పంటలు ఇప్పుడే మొదలు పెట్టిన వాళ్ళకి.
ఆ
మ్ నాకు అంతగా ఏం తెలియదండి.
నష్టం వచ్చేసి అవి మామిడి పడ్లుంటయి కదా మేడం
అవును మాడి పండ్లాన్ని కరాబ్ అయితయి అం డి వానబడితే రాలిపోతయి మళ్ళీ కరాబ్ అయితయి
అవు అంటే ఉన్న మామిడి పిందెలన్ని కింద పడిపోవడం వల్ల రైతుకు అంటే మామిడి రైతు కూడ నష్టం వస్తది.
ఆ మామిడి కాయలు పండించే వాళ్ళకే నష్టం వస్తదండి.
ఆ నష్టమే వస్తది పండ్ల కొరత ఉండడం వల్ల ధరలు ఎక్కువ పెరుగుతాయి.
అవునండి
మాములు ధరకు అందుబాటులో ఉండవు. ఎదుకంటే కొరత ఉంటది కదా తక్కువ ఉంటది కాబట్టి ధరలు ఎక్కువ చెప్పే అవకాశం ఉంటుంది. ఆ ఇప్పుడు వచ్చే వర్షాలను ఒక ప్రత్యేక పేరుతో పిలుస్తారు మేడం మీకు ఐడియా ఉందా!
ఉ
ఇప్పుడు ఇప్పుడంటే ఏం ఐ మీన్ అంటా మార్చి అని కాదు కానీ మొత్తానికి ఎండాకాలంలో ఆ అప్ టు మే వరకు అనుకోండి.
అంటే ఏమో అంటారండి దాన్ని ఏమో వర్షం అంటారు!
ఆ అంటే మీకు విన్నట్టు ఉంది కదా ఐడియా ఉంది కదా! మ్యాంగో షవర్స్ అంటారట నిజమేనా?
ఏమోనండి తెలుగులో ఆ తెలుగులో విన్నాను.
ఆ తెలుగులో అంటే అదే మామిడి జల్లులు అంటారు మేడం.
అవునా విన్నట్టున్నానండి అంత క్లారిటీ లేదు.
ఎన్ని రోజులుంటుందో ఈ మబ్బు మొ త్తానికైతే ఆ వెలుతురు లేదు వర్షా కాలంలో ఉన్న అనుభూతే కలుగుతుంది ఈ వాతావరణం వల్ల.
అవునండి చల్ల
మ్ చల్లగా ఉంది ఒక చెట్టు కూడా కదలడం లేదు గాలి రావడం లేదు కానీ ఎందుకో గమ్మున కాముగ అన్ని వస్తువులు స్థిరంగా ఉన్నట్టు ఉన్నాయి ఒక ఆకు కూడా కదలడం లేదు
అవు
కూల్గా ఉంది
ఇట్లా మార్పు చెందడానికి రీజన్ ఏమంట్ ఏమై ఉంటుంద
ఏవిటి మేడం
ఇట్లా సడన్ గా మార్ ఇట్లా వెదర్ సడన్ గా చేంజ్ కానికి రీజన్ ఏముండి ఉంటుందండి
ఏమి లేదు ఉష్ణోగ్రతలు పడిపోవడమే ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల దూరాన ఉన్న గాలి ఇక్కడికి దూసుకురావడం అంటే నిజానికి గాలి రావాలి ఆ టైం లో మరి అట్ల అయితే రావట్లేదు అంత నేను వాతావరణంలో నాకంత ఇది లేదు గాని అ ఐడియా లేదు గాని ఉష్ణోగ్రతలు తేడా వాళ్ళనే ఆ వెచ్చటిగాలులు ఈ వైపు వీస్తూ మబ్బులు నెట్టుకొని వస్తాయి ఆ మబ్బులు ఏమవుతాయంటే చల్లబడి చిన్న చిన్న వర్ష చినుకుల రూపంలో కురుస్తా ఉంటాయి వాతావరణం మార్పు వల్లనే మీకు కరెక్ట్ తెలిస్తె చెప్పండి మేడం
లేదండి నాకి తెలిదంతగా నాకు తెలియకనే మిమ్మల్ని అడిగిందండి
ఆ మీ కూడా మీ కూడా ఐడియా లేదా
ఆ ఐడియా లేదు
ఓకే స మొత్తానికయితే మామూలుగా మన సాధారణంగా మాట్లాడుకునే మనుషుల భాషలో పైగా చెప్పుకుంటే ఏంటంటే వాతావరణంలో సడన్ గా వచ్చిన మార్పుల వల్లనే ఈ సంవత్సరం మార్చి రాగానే ఎకుదం వేడి పెరిగిపోయింది కదా హఠాత్తుగా వేడి పెరగడం వల్ల
ఎండాకాలంలో ఉన్నంత వేడి ఉన్నాయండి స్టార్టింగ్ లోనే
అవును ఉండవలసిన వాతావరణం ఒకేసార్ అం
ఉన్న దానికంటే ఎక్కువున్నది
ఎక్కువ ఉన్నాం మేలో కొట్టాల్సిన ఎం ఇప్పుడే కొతుంది అన్నమాట అది మరి మే లో ఎలా ఉంటుందో ఏమో
మే లో ఉండాల్సింది మార్చి లోనే ఉండే మొత్తం
అవునా ఇ నిజానికి ఈ ఎండకి వడదెబ్బ తలగదు గాని వడదెబ్బ తగిలి చనిపోయిన వార్తలు కూడా వింటున్నాం పేపర్లు వస్తున్నాయి
అవునండి చనిపోయినారా అండి అట్లా
అవును చ చనిపోయిన వార్త నేను అంటే వడదెబ్బ దల్కి ఒక వ్యక్తి మనణమ అని ఆంధ్రజ్యోతి పత్రికలో చూశాను రెండు రోజు మూడు రోజ తా
అ అంత అంతలా కొడుతున్నాయండి
అవును అ
వెళ్ళ ఎక్కువ కొట్టినా ఆరోగ్యం పడయిపోతుందండి
ఆ
మొత్తం డిహైడ్రేషన్ అయిపోతారు ఆ శక్తి ఉండదు బాడీకి స్టెమిన ఉండదు
ఆ
బాడీ ఏ తట్టుకోలేదండి అప్పుడు ఇక కరోనా వాళ్ళ కరోనా వచ్చిన వాళ్ళ వాళ్ళకైతే ఇంకా చనా తీవ్రంగా ఉంటు
వాళ్ళు ముందుగానే బలహీనంగా ఉంటారు కాబట్టి టి దాని ఎఫెక్ట్ తో వాళ్ళు కొంచం తట్టుకోవాల్సి ఉంటది వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉంటది వీకుంటారా మెడికల్ లో బ్యాక్గ్రౌండ్ కదా అనుకుంటున్నాం మీది అంటే ఫార్మసీ కదా కొంత దీని మీద కొంచెం మాకు గైడ్ చేయండి ఈ రెండు మూడు రోజుల వాతా వరణం మార్పు చెంది ఎండాకాలం మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా ఎండ స్టార్ట్ అవుతుది కదా ఈ వేడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది
మంచిగా వాటర్ ఎక్కువ కంటెంట్ లో తీసుకోవాలండి లెమన్ జ్యూస్ ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి కొబ్బరి కొబ్బరి బోండాలు ఆ ఇంకా పళ్ళ రసాలు ఇంకా మామిడికాయలు ఎంత తక్కువ తింటే అంత మంచిదండి ఎందుకంటే మామిడికాయలు వేడి కదా అండి
ఆ
వేడి వల్ల మన బాడీ హీట్ అయితది బాగా ఎండకి ఈ బాడీ ఇంకా ట్ అవ్వడానికి మనకి ఏమన్నా వేరే డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఎండ కాలం ఎంత వేడి వస్తువులు తక్కువ తింటే అంత మంచిదండి ఎంత చల్లటి వస్తువులు తింటే అంత మంచిదండి
అంటే వాటర్ కంటెంట్ ఫుడ్స్ అన్నమాట ఎ క్కువ నీళ్ళు ఉండాలి నీళ్ళున్న ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎక్కువగా
పుచ్చకాయ, దోసకాయ ఆ ఇంకా ఆ కర్బుజకాయ దోసకాయ లాంటివి మంచిగా తీసుకోవాలి కొబ్బరి బొండాలు ఎంత తాగితే అంత మంచిదండి రోజుక ఒకసారి నిమ్మరసం నిమ్మరసం చేసు తాగాలండి ఇంకా చె చెప్పాలంటే చా ఉన్నాయండి విటమిన్ మనకి ఎండ కావాలంటే అంటే విటమిన్ డి కావాల అంటే మార్నింగ్ సెవెన్ టు నైన్ మధ్యలో ఎండలో నిలవడాల అండి మిగతా నైన్ నుంచి వచ్చే ఎండ వేరే ఉంటందండి
ఓ వండర్ వండర్ అయితే ఎండలో దొరికే విటమిన్ విటమిన్ డి
ఆ విటమిన్ డి ఎండల్ నైన్ లోపు ఉండాలి అప్పుడు మంచి ఉంటంది విటమిన్ మ మంచిగా వస్తుంది ఇక నైన్ తర్వాత వచ్చే ఎండ వేరే ఉంటందండి
అవును ఇందాక ఆ నీళ్ళు ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు అంటే పండ్లు కూరగాయ లాంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలన్నారు అయితే ఈ ఎండాకాలంలో మా ఏరియాలో అంబలికి కూడా ప్రాధాన్యత ఇస్తారు అంబలి కాసుకొని తాగుతారు అంటే రాగి జావా
ఆ అంబలి తాగుతారండి మాకు మా అమ్మమ్మ చేసి పెట్టేది అప్పట్లో ఇప్పుడు అంతగా ఎవరు చేసిట్ట్లేండి
ఆ
మా అమ్మమ్మయికి ఇగ ఏజ్ అయిపోయింది మా అమ్మమ్మయిక ఏం చెయ చెయట్లేదు ఇప్పుడు
అవును మేడం అయితే ఈ ఎండాకాలాన్ని ఆ దృష్టిలో ఉంచుకొని మాకు చాలా విలువైన విషయాలు తెలియజేశారు మేడం థ్యాంక్ యూ వెరీ మచ్
థ్యాంక్ యూ అండి